అకా
అక్క ఆ
అత్తాండక్క కాలొ అటే పోయింది
ఇవి రాలే
ఏం జేద్దం అటేపోయింది మా గుడ్రాలే రాధికా అక్క దాక పోయ్యొత్త నువ్వు మాట్లాడు
బోరామ ఎన్ ఎంత సేప్ అయితాంది ఊర్లో బోనీత్త డీనా బొచ్చర్ బోదున్న పట్
బోల్ దాగినవా
బోల్ ఎప్పుడు తాగిన అయ్ ఈడ బెట్టి చాపలు గుడ చిన్న నాటే బెయినా నాటే బెయింది పోలి దొంగలే ఎం దొంగలే బోలీ న్యావ్నే నోటయాభై అంట
రూట్ నుటయాభై అట్నా సరి పెయింది దాంత గంతగనం ఎందుకట రేట్లు
ఎప్పు డి ఇల వందరు ఉమ్
ఒక ములియ
ఆయ్ మంచిగానే ఉన్నాయి గని నేనున్నడు మ చికన్నదాన్ని నవ్వుకున్నా లేకుండా తీసుకునేదాన్ని హ
ఏమో ఇగ తీసుకోలె
లేకుండా నేను తీసుకున్నాాను మన
తీసుకుందుగ ఏమో ఇప్పుడు వాటిని ఎవరు క అడగాలనుకున్నా నేను
ఏ నిన్న చికెన్ తినాలనుకున్నాం మళ్ళ కడేసి తోటకాడ అన్న
ఆ అదే
ప్చ్ వచ్చిన బట్టల్ని ఇంక బట్టల్నెప్పుడు పిండాల్నే కదు బోర్లు కూడా బొచ్చు ఉన్నయ్ నీళ్లు లేవు ప్చ్ కరెంట్ అట్టేపోయింది నీయమ్మ చాపలోడెమోగాని అట్ తే ఉన్నలిమే బోర్లు తోమడం కూడా అయిపేయివ్ వాటికి
ఇప్పుడు రాదంటావా
ఏమో ఎప్పుడూ వత్తదొ ఏం కతో ఆరు అయితనట్టు ఉన్నది
అసలు ఎందుకు పోయింది ఇప్పుడు కరెంట్ గాలిలేకుండా గాలి లేదు మర లేదు ఇడు ఇప్పుడు పోయింది కరెంటు
ఏమో పాడైంది ప్పుడు పోయింది
మ్మ్
నిన్న కూడా పొయింది ఐదున్నర అప్పుడు నిన్న తొందరనే వచ్చింది ఎన్న వత్తలేదు
ఇది ఓపెన్ చేసుడు ఎందొ కానీ ఫోన్ కాల్ పది మందికి ఏం ఫోన్ చేస్తాం ఏం మాట్లాడుతాం
అసలు మొన్నొ ఒక రెండు సార్లు ఏమో చేశాది చేసరికి దాని పని ఉన్నదని నాకి ఏదో ఒక పని నాకు సరిపోతాంది ఇంగ మా ఆయన
అస మరి మీరు మాట్లాడపోతే అది ఓపెన్ అయిందో కాలేదో ఫస్ట్ అది చూసుకో
క్కన ఉంచుకున్నది రేయ్ కాళింగ్ వచ్చింది ఒకసేపు మాట్లాడింది ఒక ఒక కాల్ మాట్లాడి ఇంకో కాల్గా వున్న రొండు సార్లు చేేసింది కదా రొండు సార్లు చెసిన నేను ఒకసారి మాట్లాడింది ఒకసారి అవసరం లే ఒక పెటుమంటే పెట్టింది కానీ ఓకే అయింది మరి
ఆ ఏమో గిప్పుడు పది మంది పది చేసే పది కాల్సు పది మంది తోటి వంద మనిషికి వెయ్యి రూపాయలు అట్లా
ఐదు కాల్సు ఒక్కక్ ఆ
ఒక్కొక్కరికి నాలుగు సార్లు కదా
ఆ అయ్స్ సర్లా
నాల్గోన్దల్ నాలుగు వందలు నాలుగు లడ్లు రెండు వేలు
కాదు విర్దదివ్ వందే
ఒక కాలకు వందా నాలుగు కాలకు
అన్ని కాళ్ళ కలిపే అట కాదు అన్ని కళగలిపే
ప్రతి పది నిమిషాలకు వంద రూపాయలు నువ్వ అన్ని కర పెట్టిండు నేను అన్ని చూసినా ఇగ నాయి ఓపెన్ చేసి
అ ఒక్కొక్క కాలుకు వందటనా
ఆ ఒక్కొక్క కాలకు వందా అందుకే ఇంటున్న క్క మన మిస్ సతే అద్రరూపాల్లు బొక్క వాదాత్తాయి అంట నీకు క్కడా నాకని జెప్పింది
ఎందుకు దుఃఖ వడతాయ్
ఆ ఆ పడు పది నిమిషాలు చెక్ చేసుకని నువ్వు రాంగ మాట్లాడత దో ప్పు కొంటడా
అట్లానే అది కా అది ఒకే కా ఉంటే మలయయాచ్చు
ఆ అంటే ఇరవై కాల్స్ అని మొత్తంగా అయితే ఇరవై కాల్స్
వామ్మో ఇగ నేన్ ట్రై అన్నజెయ్యాలి మొన్న శనివారం రోజు చేసిన ఇకా అప్పాయి నుండి మళ్ళా బందే మొన్న శనివారం రోజు చేస్ న ఫోన్ ఇంగ ఆపనుండి ఏయలేని నిగా
ఆ
ఇంకా అప్పటినుండి నే ఉంటాను
ఏ ఇప్పటికి నీది అయిపోయేది కాదు అక్క నాతోటి చెప్పవా అక్క నాది నేను ఇయ్యాలని స్టార్ట్ చేసిన
నేన్ శనివారం మైన పోవచ్చు టైమ్ ఇచ్చింది కదా
వారం ఒక్కొక్క మొత్తం మొత్తం అయిపోయి ఒకటి వారంలో ఇరవై కాల్సి ఇరవై కాల్సి మాట్లాడాలి
మరి నే మొన్ననే నేను స్టార్ట్ చే మొన్ననే చూసిన చూసి ఓపెన్ చేసినా ఇంకంతే ఓపెన్ చేసే దానికి ఒకసారి ఫోన్ చేసినాను నీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనుకున్నా ఏని ఆ రోజే ఊరిగిపోతుని
పది మందికి ఓపెన్ చేద్దా పది కాలు కతం
ఇను ఆరోజే పోతినీ ఊరికిీ కనీ నేనెప్పుడు చూసినా టైం ఇదే నేన అయి అన్నిటికి కలిపి వందన్నట్ ఆహా నేను అన్నిటికి కెలిపి వంద అన్నట్టుగా సైలెంట్గా ఊకున్నా రాధికక్కడి ఓపెన్ చేస్తే చెప్పు నేను కూడా
ఆ ఇగో చేస్తాను రాధికకు రాధికకు కార్య ఓపెన్ చేసినా వరుసగా ముగ్గురం చేద్దాం రాదికక్కకు ఒక కాలికి ఎనబై రూపాయలు పడతాయి కొత్తగా ఓపెన్ చేస్తుంది కాబట్టి మనకు అంద కదా రా అక్కకు ఎనబై పడితే మనతో మా ఆ
ఇప్పుడే పడతాయా
ఆ అంట మ ఓపెన్ అంత అయ్యాక
అవు
పడుతే ఎ కా పడుతయి పడతయి పడతయి
మ
ఏ ఇయ్యాల రాధికక్క మరి మిరపకాయలు పోయిందొ పోలేదొ ఇంటికనే ఉందో టైం ఎడాక్క ఆరు నిమిషాలు కూడా కాలే అక్క
ఐదు నిమిషాలే అయింది అదా ఐదుఐ యాభైగా
ఉ అయిది అ ఇంకొక నాలుగు నిమిషాలు మాట్లాడేది ఒకటి
కరడిచి పడేయలేదు కదా
అ ఫోన్ మాట్లాడాలనా బావ బాబ ఏం ఇంకేం అన లేదా
అప్పున్నా
రతి బంగారంభ ఉంట ఆ నేను రాధిక అక్కల కాడక వచ్చి ఇది ఓపెన్ చేస్తాను మరి పదిమందిని ఇక్కడ ఐదుగు నేను ను చేయ్యాలి నేను ఇప్పుడే వచ్చి నైట్ రాధిక క నీకు మరి ఇప్పుడు పని చెయ్యొద్దు సపోర్ట్ కావద్దు ఏదో ఒక పనిన్న అవుతుంది కళ రా అ అందుకు అందుక అదికక్క కడక వచ్చిన ఓపెన్ అయింది కార్యది రాధిక కదా ఆల్రెడీ నువ్వు చేసుకో కొసేపు అయ్యాక
రాజిక ఒ ఒక కాన ఇతద కాదు
అయితా అంది అయ్యింది ఆల్రెడీ రాదికక్క దొరికించుకోండి
డీటెయిల్స్ అని పంపియావ అసలు మధ్యాన్నాంచి వట్టిగానే ఉన్నాం ఇట్లో ఓపెన్ జెసన్నవ్ అయ్ ఇది వరకైయే పో
అసలు నిజంగాక్క చేసినా అయిపోయి ఇప్పటికీ అన్ని కాల్స్ అయ్పోయేటివి శుభ్రంగా పది పది నిమిషాలు పని టై లో దొరికించుకున్నాం దీని శ్రవం తక్కువ వస్తుందిదు శ్రవణం తక్కువ వచ్చి ఏమైందిరా నెట్ నెట్ ఏమైందిరా అని వస్తుంది ఇప్పుడు శ్రవణ తక్కువ ఆ ఏ మరి కాదక్క ఒక కా ల్క్ వంద రూపాయలు అని చూళ్ళేదక్క మొత్తం రూల్స్ చదవాక
ఆహా అన్నిటికెళ్పు అనుకున్నా నేను అస ఏడున్నద్ ఒక కల్ కన్ని అంత గానించలే మొన్న ఒక రోజు డబ్బునకి ఇట్లా సెల్లు చూసే సరికి వదిలి పెట్న
మాట్లాడాలి వాడు తనిఖీ చేసి వంద రూపాయలు ఎస్తాడు ఇరవై కాల్సు రెండు వేలు అప్పుడు రెండు వేల ఫస్ట్ ఇప్పుడు రెండు వేలు
ఓ ఇప్పుడు ఫోన్ కాల్స్ తోటేనా
ఆ ఫోన్ కాల్స్ ఏ ఓన్లీ ఫోన్ ఏ ఫ్రెండు ఫోన్ కాలే టోటల్ గా సన్మతి ఏమో మొత్తం లింగ వివక్ష
ఇప్పుడు నువ్వు రాధికకు ఓపెన్ అంటే డైరెక్ట్ కార్య యాప్ ఓపెన్ చేసి తే ఆమెకు ఏం పెట్టమనాలి చందు
ఇంగ ఈ నెట్ వత్తలేదు అక్కకు
ఊరిని ఆహా ఒకవేళ నెట్ వస్తది అనుకో ఏం పెట్టామని అడుగుతాడు వాళ్ళ
చూద్దాం చూద్దాం వీళదు అసలు ఇప్పుడు కొత్తగాద చూద్దాం ఏం పెట్ మరి వీళ్ళని కూడా సన్మతి చేయమంటాడా సారు లేకపోతే డైరెక్ట్ ఆ ఇదే వత్తద ఫోన్ ఏ ఫ్రెండ్ చూడాలి చక్కదు ఓపెన్ చేత్తే కాన్ తెలియదు మనకి చెప్పు ఏం కాదు చేర్పియి ఇప్పుడు ఎంత మందిని చేరిపిత్తే అన్ని మనకు డబ్బులువ త వాళ్ళకు పని కుదురుద్ది ఇంటికాడ ఉంటారు ఏముంది ఇప్పుడు ఈ పనీలో సీజన్ కూడా కాదు
చేత్తా అన్నది మా స్వాతక్క గానీ ఫోన్ తీలేదట అమే మామయ్యా సెల్ నుండయినచెయచ్చు ఇంకో ఫోన్ దగ్గరుండాడు కదా
ఏ రాత్రిపూట దగ్గర పెట్టుకోమ్మను ఏముంది రాత్రిపూట అయినా మాట్లాడచ్చు ఆ ఫోనా అవును ఫోన్ పే ఉందా ఉంది ఉంది రాధికక్కకు రాధికక్క కు నెట్ అన్ని కనెక్షన్స్ ఉన్నాయి కానీ నెట్ ప్రాబ్లం బాగున్నది నెట్ వస్తలేదు
రాధికక్క సెల్ ల ఫోన్ పే ఉన్నాదట్నా గూగుల్ పే ఫోన్ పే
ఉన్నది ఉన్నది నేను ఎప్పుడైనా కొడతాగా రాదికక్కకు ఫోన్ పే ఉన్నది
రాధికక్క కుట్టుద్దా
ఇంకొక నిమిషం అక్క
గదే చూసిన టైం నేను
టైం అయ్యింది కరెంట్ వచ్చిందాక్కా
సెల్లు నుండి నాకు ఫోన్ చేయి మరి రాధికక్క సెల్లు నుండి కాదు ఓపెన్ చేసినా అని నాకు చెప్పు నేను చేత్తా ఏ గా డ్రంబులేవర్రా గా బాలేసింది సింది
అక్క ఓ అక్క కొంచెమ సైలెంట్ గా ఉండక్క సరే సరే ఏ అత్తతోటి మాట్లాడియి ఆదివారం కూసుందాం పంచాయితీకిి
ఈగ ఆడికి పోయి కూడా నువ్ అదే టాఫిక్ తీ
ఏడ ఒక టాపిక్ దొరకలే మరి ఇప్పుడు పది నిమిషాలు ఏందక్క ఇంతద ఆల్రెడీ పది నిమిషాలు మాట్లాడ మళ్ళీ పది నిమిషాలు పొద్దు బుకులు ఏం మాట్లాడమంటావు అక్క
అదే ఎదురెదురుగా కూసున్నప్పుడు లెక్క గాని ఊకే ఆ టాపిక్ తీసుడేంది
ఆ ఏం కాదు ఏదో అట్లా ఇప్పు పది నిమిషాలు గడవాలి అన్నది సరే అక్క అయిందక్క ఉండు ఇగ ఉండు అయింది